ఇంత ఇంత సమయంము నువ్వు ఏమి చేసావు అంటే ఇక్కడ లేను కదా ఆ సమయంలో నువ్వేం చేసావు
రాసుకుంటాన్నానకు
ఏం రాస్తున్నాం
ఆ పుస్తక లో రికార్డ్స్ అబ్జర్వేషన్ రాసుకుంటను అక
ఆఓ
ఏం చేస్తున్నావ్ అక్క
నేనా ఈ కార్యాలు ఒక రెండు కాలు మాట్లాడాను దాని తర్వాత ఎన్నో తేదీ ఇంటికి వెళ్ళాలని ఆలోచించాను
అవునా అక్క కాద అక టచ్చ తెలుగు మాట్లాడాల దీనికి
ఆ
ఏం అక్క నాక ఒక డౌట్ వచ్చేస్తది మే ఇక్కడ రా మే వవశ నక్క వర్ష ఇేందిపా కొట్టేష్ ను కా మీ నీదొకటి ఏందు ఇది సెలెక్టెడ్ పేషెంట్స్ పాప క్లాసెస్ అద కొట్టసంది దని కొ నీటిగాన్నాార ఇ
ఏ
సద పదిని తర్వాతన్న పెంచలతో కొట్టిసిస నట్ల మాయకర్లు కాపీ కొట్టుకొని రాసుకునే వాళ్ళకి పనికొస్తాయి
ఆ
వష్ వర్షాక నమ్ంద ఫేమేల ఇదక్క
ప్రేమ
లీదక్క అందుకె ఇట్లా చేస్తాంది
అ
కవే ఉ ఈ పిల్లకి నానోదయం కాలేదక్క
ఆ ఇప్పటికి కాదు ఇంకామెకి ఇప్పుడలా
ఆ పిల్లకి జ్ఞానోదయం అయ్యి ఆ ఇందులోకి దిగే లోపల ను నయ్య గొయ్యి అయితుంది హ బాబితజడు ఎంచుకుంది కూడా పది నిమిషాలు నాలుగు సెకండ్లు అంట
ఉ దేని కుంది
ఇదిక్క దీంట్లో ఎంసేపు మాట్లాడినామని
ఉహు
నువ్వు డౌన్లోడ్ చేసుకో కార్యా అంటే నా పెళ్లి ఒక్క జూడకు పపిని కార్యమా అంటుంది గబ్బు పోపాడు మీ మోసం అని అంటుంది మళ్ళ వర్ష కడుపు పాడైపోయింది అక్క
ఏమైంది
మోషన్ అంటాంది అక్క అందుకు
ఓ
కష్టపడుతుంది పాపం ఏదేదో అంటారు జీర్ణించుకోలేకపోతానవ వర్ష నువ్వు
అా
అయ్యో హే ఎన్సేపు అయిందో చూద్దామా అక్క
ఉమ్ నా
ఇంగ మూడు నిమిషాలు ఏందక్క
ఆ అవును
బబ్బిలా సొల్లు మాట్లాడితే కాని అయ్యే పనులా లేదక్క
బబ్బికి ఇచ్చేయ్ ఫోన్ నేను బబ్బీ మాట్లాడుకుంటాం
అక్క నీకే ఇమ్మనింది మాట్లాడు ఆ పో అక్క చూడు ఎంత అని మాట్లాడల్ల నాకు అర్థం కాదు ఏమని మాట్లాడాలి మా హలో అక్క ఏమని మాట్లాడల్ల అక్కా
ఏం మాట్లాడతావు బబ్బీ ఈ రోజు ఏం చేసావు చెప్పు పొద్దున నుండీ
ఏం లేదక్క నార్మల్ పోయినాము వచ్చినాము అంతే
ఉహూ ఎన్నేటి విషయము
ఆ దూలపనులా అక్క మొ త్తం ఈ రోజంతా దూల పనులే అసలు క్లాస్కే పోలేదు అటెండెన్స్ మరి వేపి పిచ్చారు అక్క సిఆర్ విత్ ప్ర్రాక్సీ
ఉహూ
ఉమ్ ఇంగేమి మొత్తం మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు అక్క
అంటే దేని రీజన్
రీసన్ ఏం లేదు అక్క జస్ట్ ప్రెసెంట్ లెటర్ కూడా లేదక్క
నైస్ నైస్ వై దే
ఉమ్ ఇగో నీకు ఫోన్ వస్తుంది
ఏ ఫోన్ ఎత్తుకు కాసేపు తర్వాత ఎత్తు
మాట్లాడు మే అక్కతో మదులు చె
నీకి ఎందుకంత లవ్ చూపిస్తున్నారు ప్రేమ చూపిస్తున్నారు మీ సి ఆర్
మా అన్న గదక్క అందుకు
ఉమ్
అన్నకి చెల్లి పట్ల లేదక్క రేపు అప్పు కూడా ఇన్ కేస్ ఊరికి పోతే ఏపిస్తానన్నాడు రేపు మన్నాడు
ఏ రేపు నేను మీ కళాశాలకు వచ్చి బోధన చేద్దామని అనుకున్నాం మీ కల్లాస్ కి వచ్చి
మా కలాస్ కా అక్క
ఆ ప్రమోషన్ ఉండే రేపటి నుండినే ట్ డిపార్ట్మెంట్
ఎ ఇసీనా రేపు నేను పోతున్నా లెక్క ఇంటికి ఏం పోవట్లేదు
కాలేజ్కి వస్తున్నావా అయితే వస్తాను నేను చూస్తాను సౌత్ బ్లాక్ ఏ కదా
అక్క లాస్ట్ రూమ్ అన్ని రూమ్స్ క వస్తారు అక్క
రూమ్ నంబర్ చెప్పు
రూమ్ నంబర్ తెలిదు తకు థర్డ్ ఫ్లోర్ లాస్ట్ డిపార్ట్మెంట్ ముందర రూమ్ అక్క లాస్ట్ త్రీ నాట్ వన్ అక్క తీ నాట్ వన్
వాళ్ళది కూడా థర్డ్ ఫ్లోర్ ఏనా
ఆ వాళ్ళది కూడా థర్డ్ ఫ్లోర్ ఎ అక్క
సరే
మీదే ఫ్లోరక్క అసలు నేను అడిగడం మే మర్చిపోయాను
మాది గ్రౌండ్ ఫ్లోర్ లక్ష్మిీ బ్లాక్
లక్ష్మీ బ్లాక్ గ్రౌండ్ ఫ్లోర్ ఆ రోజు మేము వచ్చినప్పుడు అన్ని క్లోజ్ లో ఉండక్క
ఓ
ఇంకా మేము అది కాదేమో అనుకున్నాం
ఏంటి
ఎం తిన్నావ్ అక్క
నువ్ ఎంతిన్నావు అదేతిన్న కనీ బాగోలేదు కదా మన పీజీ లో ఈ రోజు
ఆ ఎందొ గ్యాస్ ఖర్చు అయిపోతుందని వీల్లు ఊర వెళ్ళిపోతామా మ్
ఎవర్ధ పాట ఊరి వెళ్ళపోతమా ఊరే టూ ఆ పాటా
అక్క వర్షాకి ఇస్తున్నా చూడు
మ్
త నను ఆ సెమినా ఎన్నారు చెప్ప కూప్పట్టు
వర్ష అట్లనే ఉండనీలే వదిలేయ్ నివ్ నువ్వు రీల్స్ స్క్రోల్ చేస్తావ్ కదా అదే ఉన్నయి
నా సెమినార్ చెప్తా వినాకక్క
అయితే ఉండి కాల్ చేస్తాను ఒక రెండు నిమిషాలు ఆగి పది నిమిషాలు జబ్ చూస ఏమినారా నువవు నాకు
అక్క ఒద్దక్క అంత సేపు
నువ్వు రెండు నిమిషాల్లో సెమినార్ ఏం చెప్తావు వర్ష
పెద్ద ఏం లేదు అక్క రెండు మూడు స్లైడ్లు అంతే లేదంటే కట్ చేసేస్తావా అక్క
ఆ ఇప్పుడ గాద్ దీనికినికి ఇంకా రెండు నిమిషాలు ఉంది నీకు షుగర్ కదా వల్ రేప్ వెళ్తారన్నావ్ ఊరికే ఆళ్ళు ఎళ్ళట్లేదా
వెళ్ళట్లేదు అక్క మన మన మ్యాగీ క్యాన్సిల్ అక్క ఏ బబ్బికి రేపు ఇంగ్లీష్ ఎగ్జామ్ ఉందక్క
ఓ...
రేపు మధ్యాహ్నం అది కాలేజ్ లోనే రాయాలక్క మళ్ళీ బయట రాస్తే ఎలో జేసుకో ట్రెం తీస్కోరంట అక్క మ్మ్ అందుకని ఇంక రేపు పోట్లేదు అక్క
నైస్ డెసిషన్
మ్మ్ దాని వల్ల గో గూడా పోట్లేదు అక్క గోకేమో ఈ రోజు మూడ్ బాలేదక్క పది నిమిషాల కోటిఅంటుంది ఒకసారేమో పోతా అంటది ఇంకొకసారేమో పోను అంటది అక్క
మ్మ్
హ తిన్నావా అక్క
ఆ తిన్నా ను నువ్వు తిన్నావు గద దోసా
ఆ బావుందా అక్క మెస్ మ్మ్ ఏం పెట్టినార అక్క
వెజిటేబిల్ కూరగాయల అన్నం సర క
నేనా అక్క
మ్మ్ హు లేదు
అక్క టెన్ మినిట్స్ టిన్ సెకన్ సీక్స్టీన్ సెకన్ మ్మ్